హలో
హలో
హలో
హలో హాయ్
ఏం చేస్తున్నారు
మేం పండుకున్నామని చూస్తన్నాం
అవునా తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నరా
ఆ ఏం కర్రీ
మాదా మటన్ మీది
మాది చికెన్ ఊ
ఉన్నా
కాలేజ్ కెళ్ళారా
వెళ్ళాం మీరు వెళ్ళారా
ఉమ్ ఏమన్నా వర్క్స్ ఇచ్చారా లేదు కంప్లీట్ చేస్తున్నా కంప్లీట్ ఏస్తున్నా
ఓకే
మీది అయిపోయిందా
మాది కొంచెం ఉంది కానీ ని రూమ్ లో లైట్స్ ఆపేశారు రేపు మా మార్నింగ్ చేసుకోవాలి
అవునా రేపు మార్నింగ్ ఏ టైం కెళ్తారు
ఊ నైన్ థర్టీ
నైన్ తర్టీ ఆ
ఆ
అహా
అనా
క్లాసెస్ అయితున్నాయా
ఆ అయితున్నాయి మీకు అయితున్న
అయితున్నాయి అసైన్మెంట్స్ ఇస్తున్నారా
ఆ ఇచ్చారు ఇప్పుడే అయిపోయింది కొంచెం రాసి
అవునా
రేపు సబ్మిషన్ ఉంది
ఊహూ ఆ కూడా రేపుస్ అడ్మిషన్ ఉంది రాస్తున్నా టూ మంత్ ఊ ఏం జేస్తున్నారు మరి ఇప్పుడు
ఏముంది టైం అయింది గదా ఇగ పండుకుంటా
అవునా ఇం తొందర పడుకుంటారా మీరు
ఆ ఈ టైంకే పండుకుంటాం రోజు
అవునా!
మీరే టైంకి పండుకుంటారు?
మేము వన్ ఆర్ టూ
అవునా! అప్పడి దాకా ఏం చేస్తరు?
అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి గదా రాసుకుంటా
ఉమ్ హూ
ఎప్పుడైపోతే అప్పుడే ఎస్సేమ్ లేవా మీకు కాలేజ్ ల
ఆ సాటర్డే సండే ఉన్నయ్
అవునా వెళ్తున్నారా
ఉమ్ వెళ్తం అనుకుంట వెళ్తం మా రూమ్ వాళ్ళు ఆ మా రూమ్ వాళ్ళు వెళ్దాం అంటున్నారు అట్లా పోయొద్దామని ఇగ సరే అని వెళ్దాం అనుకుంటునా
అవును వెళ్ళెసిరండి మళ్ళ లాస్ట్ ఇయర్ కదా ఉంటరో ఉండరో తెలియదు గదా మళ్ళ
ఆ
యెళ్ళ మండి
ఎందుకు
ఇంట్రెస్ట్ లేదు
అవునా
ఉమ్ మీకు ఇంట్రెస్టా అట్లాంటివి
ఆ
మీకు ఇంట్రెస్టా అండి అట్లాంటివి
ఇంట్రెస్ట్ అనేమ్ లేదు గానీ ఇగ మా రూమ్ వాళ్ళు వెళ్దాం అనేసరికే సరే అని జెప్పా
అవునా మరి డ్రెస్ డిజైన్ యేసుకున్నారా
ఏదో ఒకటి యేసుకొని పోతే అయిపోద్ది దాన్ని ఎవరు జూత్తారు అక్కడ
అవునా చాలా పెద్ద ఫేస్ట్ అంటా గదా
అవునా ఏమో ఇగ ఆ రోజు జేస్
అవునా మీ ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారా?
ఎవర్ ఆళ్ళు ఎక్కువ అట్లాంటి వాటికిరారు
అవునా మీ క్లాస్ మెంట్స్
మా క్లాస్ మెంట్స్ కి అసలు అట్లా అసలు ఇంట్రెస్టే ఉండదు కాని కొంతమంది వస్త్
అవునా
ఉమ్
హుహూ ఎందుకు అట్ల ఇంట్రెస్ట్ చూపియరు
అంటే ఎప్పుడు హాలిడే ఎప్పుడు లీవ్ దొరికితే అప్పుడు హాస్టల్ వండుకున్ వాయబ్బ
అవునా
ఆ
మీరు కూడా అదే బ్యాచా
మేం కూడా అదే బ్యాచ్ టైం దొరికితే వందాం అని చూస్తాం ఉ
ఉహు సరే బాగుందా మరి
ఆ బానే ఉంది ఇగ
మటన్ కర్రీ ని బాగానే ఉంది అంటారా
ఓ మటన్ కదా బాగుంది బా అన్ అంటే నేను నాకు మటన్ అంత నచ్చదు అందుకే కొంచెం చికెన్ అయి బాగా తింటా
అవునా అయ్యో చెప్తే పంపించేదని
ఇక ఆమ్లెట్ ఏసుకొని తిన్న
ఆ నీకు ఇన్ని వారిటీసా ఇన్ని వెరైటీస అంటున్నా
అంటే మటన్ తినను కదా ఇక అందుకే ఆమ్లెట్ ఇస్తారు
ఉహు గుడ్ గుడ్ హెల్తీ కదా చాలా మీరు హెల్ది ఫుడ్